హలో
హలో
అప్పుడు ఎలా ఉన్నావ్
ఆ బావున్నారా నువ్ ఎలా వున్నావ్
బాగున్నా నువ్ చాలా మిస్ అయినవ్ నేను ఊళ్ళోనే ఉన్నా ఉ
ఊ అవునవును
ఇ ట్రిప్కి రావాల్సింది లే అంటే ప్చ్ మిస్ ఐనవ్ ఈ ట్రిప్ చాలా బాగా జరిగింది అంతా
అవునా
ఊ
ఎలా జరిగింది ట్రిప్పు ఎకెక్కడికి వెళ్ళారు
ఆ నేను ఎక్కడికి వెళ్ళను
ఆ
హలో మేము ఎక్కడికెళ్ళమో తెలుసా నీకు తెలుసా నీకు ఎక్కడికి వెళ్ళినమో
అ తెలిదు తెలిదు తెలిదు చెప్పు ఎక్కడికెళ్ళం
మేము ఆ ఒక బీచ్కి వెళ్ళాము అక్కడ చాలా చూసినాము ఒక బీచ్ బీచ్ కి అక్కడ అంతా బాగా జరిగింది
యవునా
ఉమ్ బీచ్ లో ఏం జరిగిందంటే ప్చ్ ఒక మేం ఫైవ్ మెంబర్స్ ఉన్నాం బోట్ కు అన్నింటికి వెళ్ళాం
ఆ ఎవర్ ఎవరెవరు ఎళ్లారు
మేము ఒక మన ఫ్రెండ్స్ తెలుసు కదా నీకు ఒక త్రీ మెంబర్స్ వాళ్ళు ఇంకొక మా ఫ్రెండ్స్ నాకు తెలిసిన డిగ్రీ క్లాస్ మేట్స్ ఒక ముగ్గురు అందరు కలిపి పోయినం
అవునా ఏ ప్లేస్ చూసినారు
వా అక్కడ చాలా చేసినాము బీచ్ లోన అందు తర్వాత అక్కడ ఉండే పెద్ద రెస్టారెంటు ఒక బ్రిటిష్ కాలనీ అన్ని చాలా ఉన్నాయి
ఊ
అక్కడ అన్ని చాలా బాగున్నాయ్ నువ్వు రావాల్సింది
అవును మిస్ అయిపోయిన నేను
ఉ నెక్స్ట్ ట్రిప్ కన వస్తావ్ కదా
ఆ వస్తా కంపుల్సరీ వస్తా అవును ఎంత ఖర్చయింది
ఊ ఒక్కొక్కరికి ఒక టెన్ కే అయింది
అబ్బో చాలా అయిందే
చాలా ఖర్చయింది అంటే లాంగ్ డిస్టెన్స్ కదా.
అవునవును
యడ అందుకే చాల ఖర్చు అయింది చూడాలి అంత ఖర్చు అయింది కాబట్టి ఇంట్లో పని చెప్పాలెం పని చేయాలి ఇంకా లేదంటే అంత డ మన ఇంట్లో కష్టం అవుతుంది దానికి ఏదో ఒక పని చేయాలి కొన్ని రోజులు పనికి వెళ్ళి పదివేలుని తీర్చాలి అప్పుని
అవునా
హు
ఏ ప్లేస్ కెళ్లారు
అ అక్కడ చాల తిరిగినాము అక్కడ ఒక్కొక్క ప్లేస్ పోవడానికి చాలా చార్జెస్ చాల బాగ పడినాయ్ ఆ ఫుడ్కి ఒక ఫుడకే బాగా ఎక్కువయింది ఫుడ్ చాల కాస్ట్లీ అక్కడ అంత
అవున
బిర్యానీ అయితే ఫైవ్ హండ్రెడ్
ఫైవ్ హండ్రెడ
చాల కాస్ట్లీ
అవునవును చాల కాస్ట్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ అంటే మళ్ళీ ఎక్కువ అయిపోయింది
అదే నేను చాల తిరిగినము కాని మరి ఇంత ఎక్కువ ప్రైజ్ యడ చూడలేదు చాల ఎక్కువ ఉంది ఈడ ఇంక ఛార్జెస్ అయితే అక్కడ రూమ్ తీసుకున్నాం మేము ఆ రూమ్ ఒచే ఫిఫ్టీన్ హండ్రెడ్ పర్ డే
అవునా
ఉ రూమ్ కాస్ట్లీ నే రూమ్ ఫెసిలిటీస్ బాగుంటాయి డబుల్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్ రూమ్ అండ్ బ్లాంకెట్స్ పిల్లోస్ అన్ని ఇచ్చినారు
ఉ
రూమ్ కూడ క్లీన్గ ఉంటుంది
ఫుడ్డ మళ్లి ఎం తినరు
ఫుడ్ ఇంకా బయటనే రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెట్టినాము కొన్నిసార్లు రెస్ రెస్టారెంట్కే పోయినాము
ఉ
మరి నువ్వు ఏమన్నా వెళ్ళినావ రీసెంట్గా ఏదన్నా ట్రిప్కు
నేన నేనే మీతో పాటే ఒ అనుకున్నా మిస్ అయిపోయినా
షర్ట్ నువ్వు మిస్ అయినవ్ లేదంటే చాలా మంచి నేచర్ మిస్ అయినవ్
అవునవును
మేము అక్కడ నుంచి బీచ్ కి అక్కడ నుంచి మరి తర్వాత ఒక కాఫీ ఎస్టేట్ కి అందు నుంచి మర ఒక రివర్ ఉంటే ఆ రివర్ కాడ డ్యామ్ ఉంది డ్యామ్ చూడడానికి అక్కడ నుంచి మర నేషనల్ పార్క్ ఉంటే నేషనల్ పార్కు అన్నీ చూసినాం
అవున
హు
ఫోటోస్ దిగారా మరి మంచిగా
అఓకే చాలా ఫొటోస్ ఫోన్ గ్యాలరీ నిండిపోయింది
హు
హు నువ్వు కూడా వచ్చింటే బాగుండు కానీ మిస్ అయినావు కాని నెక్స్ట్ టైమ్ చూద్దాం ఖచ్చితంగా కంపల్సరి ప్లాన్ చేద్దాం
ఆ వెళ్దాం కన్ఫర్మ్ కన్ఫర్మ్గా వెళ్దాం
హు కానీ అమౌంట్ బాగా ఖర్చు అవుతుంది నువ్వు ఒక టెన్ కే ఈసారి టెన్ కే కూడా ప పని చేయదు ఒక ట్వంటీ కే కావల్సి వస్తుంది
అవునా
హు
వెళ్దాం లేండి మన ఫ్రెండ్స్ తో పాటు అంటే ఎంత మంది వచ్చారు మన ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ లో
ఆ మన ఫ్రెండ్స్ ఒక ఒక ముగ్గురు వచ్చినారు
అంతేనా
మన ఫ్రెండ్స్ కాటి ముగ్గురే మిగతా వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు
అవునా
హు
హు
ఎక్కడున్నావు నువ్వు
ఉ ఇంటి దగ్గర ఉన్నా
ఉహు
మీరు వెళ్ళారు కదా ట్రిప్ కి
హు
అది ఎలాందు ఎలా చ కనుక్కుందామని ఫోన్ చేసిన
ఉహు అదే చాలా రోజులు అయింది
అవును చాలా రోజులు అయింది అందుకని కాల్ చేసి మీరు ట్రిప్ కి వెళ్లారు కదా ఏయే ప్లేసెస్ తిరిగినారో అని
హు
కనుక్కుందామని ఫోన్ చేసిన
గదే నువ్వు వచ్చింటే బాగుండు రాలేదు కానీ చూద్దాం నెక్స్ట్ టైం మాత్రం బాగా చేద్దాం
ఆ ఈసారి పాండిచ్చేరి అల ప్లాన్
ఉ అయిసారి అక్కడికె వెళ్దాం
అక్కడ వ్యూస్ బాగుందంట అంటే వ్యూ బాగుందంట నేచర్ వ్యూ
అక్కడికైనా లేదంటే ఇక్కడ నార్త్ సైడ్ కూడా బాగుంటుంది
అవునా
నార్త్ సైడ్ పైన బాగుంది అంతా ఐస్ అక్క బాగుంటుంది అనమాట డెహ్రా డోన్స్ అళ్ళ బాగుంటుంది అన్నారు అక్కడ సైల్ వెళకుార
ఉమ్ కడత్లందిదాంలే
హు
ఆ మన ఫ్రెండ్స్ కూడా పి పిలుచు వాళ్ళు కూడా వస్తారేమో
ఈసారి వచ్చినారు మరి నెక్స్ట్ టైంకిి వస్తున్నారో లేదు మరి అమౌంట్ ఎక్కువవుతుందంటారేమో
అవును పాండిచ్చేరి అయితే ఒక ఎయిట్ ఆర్ టెన్ కేే పడుతుంది మనకునువంగా
హ అవును దగ్గరే కొద్దిగా అయినా అమౌంట్ బాగానే పడుతుంది అక్కడ ఉండడానికి స్టే చేయడానికి చార్జెస్ అక్కడ తిరగడానికి
అవును చార్జెస్ అర ఎలా ఉంటుంది అక్కడ మీరు వెళ్ళారు కదా నన్న ట్రావెలింగ్ చేసినానంటే
ఆ మేము చార్జ్ అక్కడ బానే పడింది ఒక్కొక్కరికి టాక్సీ తీసుకున్నాము
ఆ
సో ఒక టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ పడింది మొత్తం తిరడానికి
అవునా
మ్మ్
ఫుడ్ కి ఎంత పడింది ఎంత అయింది
ఫుడ్కి అది చె ఒక్కో చోట అంటే మనం తిన్న ప్లేస్ని బట్టి టి అది మొత్తం కలిపి ఫుడ్డు ఒక ఒక పర్సన్ కి త్రీ కే అలాచింటుంది ఫోర్ కే
అవునా
ఆ
మంచిగా ఉందా ఫుడ్డు
మ్మ్ ఫుడ్ బాగుంది కానీ ఏమంటే మనక ఆర్టర్స్ కూడా అంతే అన్నాయి మ నార్మల్ ఆన్లైన్ యాప్స్ ఉన్నాయి కదా వాటిలోనే పెట్టినాము
అవునా
ఉమ్
మంచి రేటింగ్ ఉంటే అంటే మంచి రేటుంగ్ ఉండ ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాల్సి ఉంటుంది మంచిగా
మేము అదే చూసినాం మంచి రెస్టారెంట్ రేటింగ్ ఏమది అండ్ బెస్ట్ ఫుడ్ అయిన దట్ రెస్టారెంట్ చూసి వాటినే పెట్నా
అవున
ఉమ్ ఈసారి మాత్రం కంపల్సరీ ఇంకా పెద్దగా ప్లాన్ చేద్దాం
అవునవును చెప్పే చాలా పెద్దగా ప్లాన్ చేద్దాం నేను కూడా వస్తా మా ఫ్రెండ్స్ కూడా వస్తారంట పిలుచుకొని వస్తా
హ్మ్మ్ అందరినీ తొలుకొంట ఉందాము
నిెలుచుకొని మంచి మంచికి వెళ్దాం అందరు
హ్మ్మ్ దాని గురించి అదే చెబద్దా చెప్తున్నా కదా ఈసారి బాగా చేద్దాం
ఆ అదే చేసి మంచిగా ప్లాన్ చేసుకోని వెళ్దాం
మరి నెక్స్ట్ టైంకి కే ఒకే కదా నువ్వు
ఆ ఓకే ఓకే
సరే మరి ఉందునా
ఆ ఓకే బాయ్
హ్మ్మ్